హలో
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తదిండి
మీ వాయిస్ ఎందుకో చాలా స్లోగన్దండి అంటే ఏదో లో వాల్యూమ్ ఉన్నట్లుంది ఇప్పుడు ఒకసరి మాట్లాడండి
ఇప్పుడు వినిపిస్తుంద అండి గట్టిగా
అ ఇప్పుడు వినిపిస్తుందండి బాగున్నర అండి
అ బాగున్న అండి మీరు బాగున్నారా
అ బాగున్నామండి తిన్నరా
అ తిన్న అండి మీరు
ఇంకా లేదండి రైస్ పెట్టినము అవుతా ఉంది అయ్యాక తినాల ఏం తిన్నారు
నేనా అన్నం పప్పండి
ఓకే ఓకే మీరే మెలండి ఇంట్లోన్నా లేకుంట ఎట్లా అండి మీరు పీజీలోనా ఉండేది
నేను ఇంట్లోనే అండి చేసుకుంది
ఓకే ఓకే మంచి అదృష్టవంతుడు మీరైతే ఇంట్లో ఉంటరు మంచిగా మీ అమ్మ వాళ్ళు చేసి పెడతరు బాగా తింటా ఉంటారు అయితే
రే మీరంటే అక్కడ ఉండి సంపాదిస్తున్నారు కదాండి మీరేమి ఊరికే అక్కడ ఏమి ఉండలేదు కదా
అది కరెక్టే కానీ ఇప్పుడు మనం ఏమంటరు ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఏమంటరు మనకి ఏమి దొరకవు అందుబాటులో ఉండవు కర్రీస్ అట్ల ఏమి ఉండవు చేసుకోవలంటే అక్కడ అలిసిపోతాము ఒప్పుకుండదు ఎందొలేండి టె ఎవరికు ఉండేది వాళ్ళకుంటది
మీరు మీ వెళ్ళి మీ ఊర్లో ఉండండి అప్పుడైతే అక్కడ చాలా బాగుండొచ్చు కదా
అది కాదు కదా అండి ఇప్పుడు మన ఇన్కొక మనిషి జీవితం అంటేనే సిచ్యుయేషన్స్ తగ్గట్టు ఉండడము అడ్జస్ట్ అవ్వడము ఇదే కదండి ఇంగ
అవునండీ మరి ఇంగడ్జస్ట్ కాలా మీరు మీకు మంచి లైఫ్ కాలాండి మీరు ఇంటికాడ వెళ్ళి ఉండండి
ఉమ్ మంచి లైఫ్ అయితే ఇంటి దగ్గర ఉంటే ఉంటుంది బట్టితే మనిషి జీవితం డబ్బుతో ముడిపడింది కదా తప్పదు ఉండలా
ఎందొ వాయిస్ వస్తాందండి మీ దగ్గర
ఇప్పుడు ఏం లేదండి నా దగ్గర అంతా ఒక ఇప్పుడు ఏమండ ఏమన్నా సౌండ్స్ వినిపిస్తున్నాయా
అ అ కుక్కలు అరుస్తనై అవి వినిపిస్తున్నయి
అంటే అవి పక్కన అరుతనై ఉండండి నేను ఫోర్త్ ఫ్లోర్ లో అండి మేము ఉండేది అవి యాడో కింద మురుగుతంటే వినబడుతున్నయి
అవునా మండి మీరు బయటకి వచ్చరు అవి వచ్చాయేమో మీకోసం అని
లేలేదు అలా నా కోసం ఎందుకు వస్తయండి
అంటే మీరు ఇట్లా జంతువులకి ఇట్లా బిస్కెట్లు అట్లా వేస్తారేమో కుక్కలకి మీరు చాలా మంచివారు గదా
లే లేదు అంతా మనం అనిమల్ లవర్ కాదండి
అవున
మీరండి మీరు ఏమన్న కుక్కల్ని పెంచుతున్నరా
లేదండి మా ఇంటి పక్కన ఉంది దాన్ని చూసుకుంటాం అప్పుడప్పుడు
ఓకే ఫుడ్ ఇస్తుంటరా దానికి మీరు
దాన్ని మా ఇట్లో మిగిలితే దాన్ని పెడతామో లకుండే లేదు
ఆహా మీరు ఏఐ గురించి విన్నారా అండి అ అంటే ఇప్పుడు తెలుసు కదండి మీకు అంటే ఏ వల్ల యూజ్చేస్తే ఎట్లా ఈ కాలం ఎంత ఏమంటరు కొంతమంది ఏమంటరు ఏఐనీ చేస్తే మన వరకు తగ్గుతుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటారు మళ్ళీ ఇంకొంతమంది మన డీటెయిల్స్ అంతా ఒకరికి ఇచ్చేస్తున్నము అట్లా అంటారండి దానిపైన మీ ఒపీనియన్ ఏంటడి ఏఐ పైన
అవునండి అది కొంతమందికి యూజ్ అయితుంది అలా అని కొంతమంది కి యూజ కాకుండా మిస్యూజ్ అయితుంది ఇప్పుడు మీరు మీరు చేసే జాబ్ లో మీకు యూజ్ అయితే మీకు దాని వల్ల యూజ్ ఉంటుంది కానీ కొంతమంది దాని వల్ల మోసిపోతుంటరు కొంతమందికి జాబులు పోతాంటాయి కొంతమందికి ఇంకా జాబులు రావడం లేదు దాని వల్ల
అవునవును అదేయితే వాస్ స్తమండి ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తారంటే కార్పొరేట్ ప్లేసెస్ లో ఇప్పుడు ఇద్దరు మనుషులు చేసే పని ఒకటి ఒక దాని వల్ల అయిపోతుందంటే మనుషుల్ని తీసుకోరు ఇంకా
ఆ వాళ్ళకి డబ్బులు మిగిలిపోతాయని తీసుకోరు
అదొకటేని కాకపోయినా కొన్ని మిస్యు అనిఏమంటారు ఆ అన్యూజెస్ కూడా చాలానే ఉన్నాయి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక క్లయింట్ తో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ ఐ మాట్లాడలేదు.
ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక వర్క్ గురించి అలాంటప్పుడు ఎంప్లాయే నీడిడ్
అవును
ఆ కొన్ని విషయాల్లో అలా యుసాయితుంది బట్ అయితే చాలా మటుకు ఏ ఐ నీ మాక్సిమం అందరు యూజ్ చేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ లోనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ డేస్ లో తీసుకున్నట్లయితే ఏదైనా మనకు ప్రాజె తీసే మనం పాత బుక్కులు రెఫర్ చేసే వాళ్ళం ఆ బుక్కుల్ నుంచి ఫొటోస్ కానీ మ్యాటర్ గాని ఆ ఫొటోస్ కట్ చేసి అతికిచ్చి మ్యాటర్ మళ్ళీ మనం చూసి రాసి అలా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు అలా కాదు కద అండి
ఆ ఇప్పుడు అలా లేదు మారిపోయిందంతా ఇప్పుడు అంతా దాని యూజే చేస్తున్నారు. సో దాని మీదే డిపెండ్ అవుతున్నారంతా
ఆ ఇంకోటి ఏంటంటే మనసికి లేజినెస్ పెరిగిపోతుంది అనమాట ఇంకోటి సొంతంగా ట్రై చేసేకి థింక్ చేయడు
అవునవును
అది ఉంది కదా చిన్న విషయమే అయి ఉండచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక చి చిన్న విషయమేండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెల్లింగ్ మకు తెలియదు అనుకోండి దాన్ని థింక్ చేసి ఆలోచించే అంత టైమ్ గాని లేకున్నట్లు జస్ట్ దాన్ని అడిగేస్తారు అనమాట ఒక మేల్ రాయాలన్నా ఇంకో వర్క్ ఏదైనా చెయ్యాలన్నా ఇంక దాని మీద బాగా డిపెండ్ అయిపోయినారు యూసెస్ ఎన్ని ఉన్నాయో ఆ ఉప అనుపయోగాలు కూడా చాలానే ఉన్నాయి
ఆ చాలానే ఉన్నాయి కొంతమంది మిస్ యూజ్ చేసి డేటాని తీసు
అవునవును అదొకటి ఈ కాలంలో చేసేది అందరూ మాక్సిమం అదే కదాండి
ఆ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఈజీగా సంపాదించుకోవడం ఇవే ఎక్కువ చేస్తుంటారు సో దాని వల్ల కొంతమంది నష్టపోతంటారు కొంతమంది బాధపడతారు కొంతమంది దాని వల్ల చనిపోతున్నారు కూడా
అవునండి తెలిసి తెలిక ఎక్కువ అడిక్ట్ అయిపోయి దానితోనే మేమోరీ చ్చి మళ్ళా దాన్నీ డేటా ఎవరో తీసుకొని మళ్ళా వీళ్ళకి కాల్ చేసి ప్రైవేట్ గా ఎట్లా అమా అడిగి డబ్బులు తీసుకొని వాళ్ళు అడిగినది వీళ్ళు ఇవ్వలేక చనిపోడాలు
ఆ కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు అయితే డబ్బులు మిగిలించ్చుకోవాలా డబ్బులు సంపాదించుకోవాలా అని సో దీన్ని వాడేసి షి మనుషుల్ని తగ్గించి మనుషులకి
అవునవును అన్ ఎంప్లాయమెంట్ అన్ ఎంప్లాయమెంట్ పెరిగిపోతుందండి చాలా అదే చెప్తి కదా ఇందాక మీకి ఇప్పుడు ఒక పది మంది చేసే పని ఒకటే చేస్తుందింటే వీళ్ళు అడ ఒకరికి ఇచ్చే శాలరీ బదులు దీనికి ఏమంటారు ప్రీమియం కొనుక్కొని దీనింతోనే చేద్దాం అన్నట్లున్నారు
ఆ అలానే వస్తున్నారు అంతే కదండి వాళ్ళు డబ్బులు మిగిలించుకోవాలని చూస్తున్నారు. ఎవరైనా అంటే డబ్బులు మిగిలిచ్చుకోవాల డబ్బులు
అవునవును అదైతే వాస్తవం కానీ ఇప్పుడు దాని వల్ల మనకి యూజెస్ ఉన్నాయి బట్ అయితే ఆ ఏమంట్రూ ఏదో ఆ ఉందంటే ఉంది అని చెప్పి అంతేగాని దానివల్ల మరీ అంత యూజ్ లేదని నేన్ అంటానండి ఉపయోగపడుతుంది ఓకే మరి మనిషి చేసినంత అది చేయదని నా ఒపీనియన్
ఆ మనిషి చేసినంత అది చేయదు కాని బ కాని మనిషి చేసే సగం పని అది చేసేసి స్తుంది ఈజీగా సో దాని వల్ల కొం టైం సేవ్ అవుతుంది పని కూడా తగ్గుతుంది మనిషి
హుమ్మ్
అ ఆలోచన కొంచెం తగ్గిపోయి దాన్నే ఎక్కువ యూజ్ చేసి
అవునవును అంతే ఇందాగ అదే ఇంకా డిపెండెంట్ అయిపోతు అనమాట ఏదో చిన్న విషయం తెలియకపోయినా దాన్ని అడుగుతారు మనం థింక్ చేసి చేద్దామనే ఆలోచన రాదనమాట
ఏమన్నా ఒక ఏమన్న వెబ్ డిజ్ జైన్ చేయాలన్నా ఇంకోటి ఏమన్న చేయాలన్నా దాన్ని అడుగుదాం చెత్తది కదా ఎగ్జాంపుల్ పీపిటి ట్రై ఒక పీపిటీ తయారు చేయాలన్నా మనం ఆలోచనతో చేయము ఇట్లా స్లైడ్స్ పెట్టాల దాంట్లో ఇట్లానే చేయ్యము దానికిద్దాము డేటా కంటెంట్ అదే ఇత్తాది కదా అని అంటే మనం లేజీగా మనం బ్రెయిన్ థింక్ చేసేది తగ్గిపోతుంది అనమాట థింకింగ్ లెవల్స్ తగ్గిపోతాయ్
అవునవునండి ఇప్పుడు అలా మారిపోయింది అంతా ఇంకా మనం ఏం చేయలేం మా చేతిలో ఏం లేదు సో అందరు దాన్ని యూజ్ చేసుకుండా దాన్ని వాడకుండా దానికి అలవాటు పడ్డారు కాబట్టి మన చేతుల్లో ఏం లేదు ఇప్పుడు మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఇన్ని మాట్లా
ఆ అవునవును యూస్ చేస్తనండి తప్పదు కదాఅండి ఇప్పుడు చెప్పినా కదా నేను ఇందాక ఎగ్జాంపుల్స్ మీకి డిపెండెంట్ అయిపోద్ త్తం దానిపైన తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ రాసింటాను ఇప్పుడు నా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే నాకు ఆఫీస్ లో ఆ వర్క్ అనేది నాకు స్పీడప్ అయిపోవాలన్నమాట డీలే ఉండకూడదు అలా అని చెప్పి నేను వంద రోజులు ఎంత లేదన్న ఒక టెన్ టు థర్టీ మినిట్స్ చేస్తా స్త అప్పుడు ఒక్కొక్క మెయిల్ చూసుకొని నేను సెంటెన్స్సెస్ ఫార్మేషను అంత టైం టేకన్ కదా ఇప్పుడు మనిషి అన్నాకి ఎవరైనా అప్పుడు మనకు ఒక సైడ్ నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు తొందర కంప్లీగానపుడు మనం ఈజీ వేనే చూస్ చేసుకుంటాం కదండి
అ వునండి అందుకే అందరూ ఇలా ఆలోచించబట్టే కొంతమందికి జాబులు లేకుండా పోతె తున్నయ్ దేనియు ఉపయోగం ఎక్కువ అయింది అల సో అందరూ దీనికే అలవాటు పడి దీన్నే క్కువ యూస్ చేస్తన్నారు మిగతా వాళ్ళకి ఇట్లా యూస్ చేేసే దాని వల్ల వీళ్ళే పని సరిపోతుందని వాళ్ళనే పెట్టుకొని మిగతా ఎక్కువ ఎక్కువ మంది తీసుకు
అవునవును ఓ చాలా మంది కష్టపడి చదువుకొని టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు ఇప్పుడు మనం చూసుకున్నటు అయితే స ఉమ్
తగ్గిస్టెంతే మీరు కూడా తగ్గించండి వాడేది
ఆ అవునండి నేను కూడా ట్రై చేస్తా అండీ ఎందుకంటే కొన్నిసార్లు మాత్రం అవునవును చె
ఇప్పుడు మీలాగా అట్లా ఒకరు ఒకరు తగ్గిస్త ఉంటే తగ్గుతుంది ఒకేసారి అందరు తగ్గ వాళ్ళంటే కాదు కాబట్టి ఇట్ల మెల్లమెల్లగా తగ్గిస్త సే దన్ ఉపయోగం తగ్గిపోతుంది దాన్ దాని వల్ల ఎక్కువ ఎవరు యూజ్ చేయదు సో మనుషులని ఎక్కువ మనుషుల మీద ఇప్పుడు డిపెండ్ అయ్యి మనుషులతోనే పని చేపిసుకో చేవించుకున్నరు ఉద్యోగాలు పెరుగుతాయి
అవునవును ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బయట చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి ఎంత మంది బీటెక్స్ చేసి మంచిం కోడింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఏం జాబ్స్ దొరకడం లేదు ఐటీ వన్న వదిలిపెడితే నాన్ ఐటీ జాబ్స్ కూడా దొరకడం లేదండి బికస్ ఆఫ్ ఏయ వల్ళ మనకి
అవునండి నేను కూడా జాబ్ సర్చింగ్ కోసం ఉన్నాను మా ఎంసిఏ చేసినా కూడా జాబ్ దొరకడం లేదు చాలా కష్టం అయిపోయింది మీ
ఈ చాట్ జిబిది ఏ జెమినీ అ కోపలెట్ అని ఇంకా ఏమేమో ఉన్నయి కదా అండి చాలా వచ్చేసయి ఒకటి టి కాదు దాన్ని బేస్ట్ చేసుకొని ఒకటికొకటి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నయి కానీ తగ్గేదేం లేదు మళ్ళీ వాళ్ళకి మంచి బిజినెస్ ఫస్ట్ లో కొన్నిరోలు ఎట్లా ఆలోచిస్తారు చూడండి వాళ్ళు ఆ డెవలపర్స్ అయినా ఇప్పుడు అవినేది మ ఇంప్లిమెంట్ చేసినారు ఫస్ట్ కొన్ని రోజులు ఫ్రీ ఇచ్చేదంట మనం బాగా అలవాటు పడిపోయింటాం అప్పుడు మనకి యూజ్ ఉంది నీడ్ ఉంది అన్నప్పుడు ఇంకా మనం ఏం చేద్దాం డబ్బులు పెట్టుకొంటాం ఒక్క డబ్బులు వస్తయి యూజర్స్ పెరిగిపోతారు బా మంచి బిజినెస్ స్కిల్ అండి మంచిగా ఏమని చేసినారు మనిషి ఏందంటరు కదా కొన్ని మూవీస్ లో చూపిస్తారు కదా ఒకటైనా చిప్ కార్ తీసి బ్రెయిన్ లో పెడితే వాళ్ళు ఏమేమి చేస్తున్నరో మనకి తెలిసిపోత అన్నట్టుగా చేసేసినార అనమాట ఇది
ఆ ఆలా అలవాటు పడ్డారున్నారు ఇప్పుడు మీలాగే మీరు కూడా ఉపయోగిస్తరు మీరు తగ్గిపోతుంది మీరు ఆలోచించే విధానం తగ్గిపోతుంది దీనికి అలవాటు పడి మీరు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తరు సో అందుకే మీ మీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇద్దరు ఉండే బదులు మీరోక్కడే పని చేస్తున్నారు కాట్టి మీరు క్కన్నీ అనుకుంటరు మీ వల్ల ఒక
అవునువును అదే అండి నేను కూడా దాన్ని చార్జిబిలిటీ అనేది యూస్చేసే తక్కువ చేసేకి ట్రై చేస్తాను నా సొంతంగా కొంచెం నేర్చుకొనైనా ఆ ట్రై చేస్తానండి సొంతంగా దాన్ని యూజ్ చేసే కి ఆ తక్కువ చేసక ప్రయత్నిస్తనండి
ఆ అదే మేలేండి అ మీకు తెలిసిన వాళ్ళకి కూడా అలానే చెప్పండి ఎందుకంటే మెల్లమెల్లగా తగ్గిస్తే దాని వాడకం తగ్గిపోతుంది ధన్కీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వారు స మనషకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇ వచ్చి వాళ్ళకి ఉద్యోగ
ఉమ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దాన్ని మనం తక్కువ యూజ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇంకా ఏమంటరు ఉమ్ ఒక మనిషి చేసేదానికి దాని చేసేదానికి మాట్లాడే విధానం కానీ చాలా డిఫరెన్సెస్ వస్తాయి
ఆ అవునండి అంతే ఇంకా అలానే చేయాలా అలా చేస్తేనే మనకి మంచిది
హుమ్ సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ జేసుకున్నందుకు ధన్యవాదాలు
ఆ సరే అండి తిన్నారా అండి
అ లేదండి తినాలండి
అవునా ఏం సరేలేండి తినండి
ఆ ఓకే అండి బాయ్ అండి
ఆ సరే అండి